బాన్న మీరు బాన్నారా
ఆ బాగునం సిస్టర్ ఏం చేస్తున్నారు సిస్టర్
కేకన్
హలో చెప్పడి సిస్టర్స్
ఎడ్యుకేషన్ ఎలా ఉంది
ఆ బానే ఉంది సిస్టర్ మీది
ఆ దగ్గర్లో ఉంది అయిపోవడానికి వచ్చింది నా ఎడ్యుకేష
ఎప్పుడైపోతుంది సిస్టర్ మీది
ఈ మంత్ అయిపోతుంది
అవునా ప్రాజక్ట్ ఏం చేసరు మీరు
ప్రాజెక్ట్ అకౌంట్స్
అకౌంట్స్ లో ఏ టాపిక్ అం ఏ టాపిక్ అండి
అని ఆ
కే ఏమండి ఈ రోజు ఫెస్టివల్ కాదండి ఎక్కడిక్
ఎక్కడికి వెళ్ళలేదు తిని ఇంట్లో పడుకొని బాగా
మ్
ంగ్ ఎలా ఉంది
ఆ పర్లేదండి బాగుందండి
ఆ ఏమైనా అప్లై చేసి రాస్తున్నారా
ఇంకా ఏం రాలేదండి
అవునా చదువుకుంటున్నారా లేకుంటే తిరుగుతున్నారా
చదువుతున్నామండి ఎక్కడికి బయటికి వెళ్ళడం లేదు
బాగున్నారా
అంతా బాగున్నరండి
ఇంట్లో వాళ్ళందరు బాగున్నారా
అంతా బాగున్నారు
ఆ ఇప్పుడు ఎక్కడున్నారు
రూమ్ బయట కాల్ మాట్లాడుతున్నానండి
ఊరికెల్లా లేదా ఫెస్టివల్కి
లేదండి వెళ్లేదు హాస్టల్లోనే ఉన్నా మండే ఫెస్టివల్ కి ఎందుకు వెళ్ళాలని వెళ్ళలేదండి
లీవ్ ఇవ్వలేదా
ఏమండీ
లీవ్ ఇవ్వలేదా ఇన్స్టిట్యూట్లో
ఈరోజు ఒక్కటే అండి హాలిడే రేపు క్లాసెస్ ఉన్నాయండి
అవునా
మ్ తినలేదండి ఏం బాగాలేదు ఫుడ్డు
అందుకే ఇంటికేళ్ళాలి పండక్కి
ఏమో అండి వన్డే అని వెళ్ళలేదు ఇక్కడ చూస్తే దరిద్రంగా ఉంది ఫుడ్ అంతా బాగున్నారండి
మ్ వచ్చారా ఇంటికి వాళ్లు
ఆ వచ్చారండి
మ్
సరే అండి మీరు ప్రాజెక్ట్స్ ఎలా చూస్తున్నారు
ఏ ప్రాజెక్ట్
అంటే ఇప్పుడు కొత్తగా ఏదో ప్రాజెక్ట్స్ పెడుతున్నారు కదా అవునవునండి ఆహా అలా కాదండి
అ
యునో వంట చేయడం వచ్చండి
నాకు రాదు
అవునా
చేయడం రాదు
ఆ వ్యవసాయం చేస్తారండి బానే వ్యవసాయం ఐ మీన్ అగ్రికల్చర్
ఆ వస్తది బాగా ఆ పని చేయలేను
హ బైక్ నడుపుతారండి బాగానే
ఆ బాగా నడుపుతా బైకు
ఊ
తినడం తిరగడం తప్ప ఏం పని రాదు
అవునా
అవును
మా ఫ్రెండ్స్ అందరూ జాబ్ చేస్తున్నారండి ఇక్కడ రీసెంట్ గా జాబ్ వచ్చింది
మీ ఫ్రెండ్ మా ఊరు అబ్బాయికి జాబ్ వచ్చింది
ఊ అవునా
ఉ
సర్లే అండి మీరు బాగున్నారు కదా
బాగున్నాం
నెక్స్ట్ ఏం చేస్తారండి మీరు
కెల్లాలి ఏదైనా మీరు ఏదైనా సజెస్ట్ చేస్తే పెద్దోళ్ళు
మేమేం చేయాలండి
మీరే ఏదో ఒకటి ప్రైవేటు సైడు కోచింగ్ తీసుకొని వెళ్ళి ఉంటే బాగుండు
వెళ్దాం అనుకున్నాము అండి లెట్స్ వస్తా ఉంటే పోలేదు అండి ప్రవేట్ సైడ్ కూడా వెళ్దాం అనుకున్నాను ఈ ఇంట్లో వాళ్ళు ఏజ్ చిన్న ఉన్నప్పుడు గవర్నమెంట్ చూసుకోవాలి అద్ తర్వాత ప్రవేట్ చేసుకున్నా పర్లేదు అని చెప్పారండి
అవునా
చిన్న ఏజ్ లో జాబ్స్ తెచ్చుకోవాలండి గవర్నమెంట్ జాబ్స్ మళ్లీ ఏజ్ అయిపోతే తెచ్చుకోలేము కదా
టిన్ అయ్యాక వన్ ఇయర్ లోపు అయితే తెచ్చుకోగలం ప్రైవేట్ ఏదైనా కూడా వన్ ఇయర్ దాటింది అంటే ఫ్రెష్యర్ కింద రారు అప్పుడు కష్టం అవుతుంది
అది నిజమే అండి ఏం చేయాలో అర్థం కావడం లేదు
ఊ ఫస్టు ట్రై చేసిన తర్వాత దాన్ని చేస్తూ గవర్నమెంట్ కి ప్రిపేర్ అయింటే బాగుండేది
ఏమో అండి నాకి ఏం అర్థం కాలేదు ఫస్ట్ ఇప్పుడు అర్థం అవుతు తుంది ఏం చేయాలి విడిపోయింది మొత్తం లో టీ మంత్స్ అయితే కోచింగ్ అయిపోతుంది నాది
మరి ఎట్లా
ఏదో చూసుకొని చేసుకోవాలండి
ఊ
ఊహు ఇగ జాబ్ జేస్తూ బతుకోవాలే
అదే ప్రైవేట్ సైడ్ ఎల్లుంటే ఏదో ఒకటి చేస్తూ గవర్నమెంట్ కి టైం ఉన్నప్పుడు ప్రిపేర్ అయింటే బాగుంది ఉన్నది
ఊ ఏమో అండి అయిపోయింది ఇంకా ఏం చేయలేం
ఊ ఇప్పుడు ఈ ఏప్రిల్ వస్తే వన్ ఇయర్ అవుతంది మీ పెశేన్ కంప్లీట్ అయి వన్ ఇయర్ లోపు తెచ్చుకున్న వాళ్ళు బెస్ట్ తర్వాత వన్ ఇయర్ దాటన కష్టం ఆల్మోస్ట్ మీ వాళ్ళంతా సెటిల్ అయ్యారు
కానీలేండి ఇంకే మంది వర్షం బర్తుంది నర్సైడ్
నిన్న ఈవినింగ్ పడింది ఈ రోజ ఏం పర్లేదు
హ
హ
అయిస్ కదలు వర్షం పడిందం కదా వడక
ఆ కొంచ జోర్లా పడిందంట మా ఏం లేదు నార్మల్గానే పడింది
అడుగుతున్న
అవునా ప్రైవేట్ జరిగినా ఈ ఫోటో సెలబ్రేషన్ ఇ రాలేద
హ
మీ ఊరు దగ్గర ఫోటోలువదా
ఆ
సెలబ్రేషన్ జరిగిన ఈ
ఆ రాలే రాలే
నాకు వచ్చింది సర్కులర్ కాలేజ్ లో వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు అని
అందరు మా బాబాయ్య చీఫ్ గెస్ట్ అండి ఇక్కడ నేను వెళ్ళలేదండి
అవునా వెళ్ళంటే బాగుండేది కదా
ఆ ఏమో అండి వెళ్లలేదు
హ
గుర్తుకోట పుచ్చేవాళ్ళు వెళ్ళదండి
రా వైప్పట్లోఊ ఊరికే
ఏమో అండి లేట్ అవుతుంది రావడానికి
అ
అవుండి మ మాస్ కడుస్కు వెన్నాము క్కడస్ ఏం వద్దులే ప్రస్తుతానికి ఇంకేమండి ఏమ ఫ్రెన్స్ చేయడంమవచ్చ చెప్తేే కొంచెం నేర్చుకుామండి మీ దగ్గర నుంచి ఆ అంతా బాగున్నారంండి ఇక్కడ
ఆ ఎక్కడికి వెళ్ళింది
అనుకున్నారండి తను
ఏ ఫ్రెండ్ అనుకుంటున్నారు మీరు
ఎవరైన్నా పర్లేదు అని అందరు పనుకున్నారండి ఎవరు ఒక అమ్మాయి ఇంటికిెళ్ళింది ఒక అమ్మాయి పనుకుయిందండి
హ
ఆ అవునండి ఇద్దరు కలిసి వెళ్దారంండి
ఎవరుద్దరు
ఎవరున్నా వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళిపోన్నారండి ఓ మీ సీనియర్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి నిన్న నైట్ మొన్న నైట్ ఇంటికెళ్ళారంండి
అవునా
ఇంకేమడి అందా బాగున్నారు ఇంటికాడ
అందరూ బాగున్నారు
హ
ఈ రోజు మా అక్క కొడుకురు బర్తడే ఉంత ఊరికి వచ్చ
అవునా ఓకే ఓకే సెలబ్రేట్ చేసి బాగాచ్చేయండి
అదే కేక్ తీస్కెళ్ళారు
ఇచ్చక్ మీర్ వెళ్లారండి
మా బావ పోయినాడు చర్చికి
ఆ
ఓ పిల్లలంతా పడుకున్నారు తెచ్చే లోపలే వేస్తారు ఏం గిఫ్ట్ కొనలే సో ఇంట్లో నార్మల్గా కేక్ కట్ చేపిచ్చి ఉండే అంతే ఇంట్లో వరకు మనం వెళ్ళాము
అవునులేండి అది నిజమే
వచ్చి రెండు రోజులు నుండి వెళ్ళింటే బాగుండు ఒక రోజు పండుగ అయినా కూడా పండగ రోజు ఇంట్లో ఉంటే బాగుంటది
అవునులేండి మీరు చెప్పేది నిజమే ఇక్కడైతే అది ఏదో కట్ తల పయి పని చేస్తాను ఆ దోసనా ఏందది పూరి సరిగా ఉప్పుగుల్లె పచ్చి పచ్చిగా చేసినారు మా మోహన్ కొట్టినారు
ఆ అందుకే నిన్న నిన్న
ఈ గ్యాస్ వల్ల సరిగా ఫుడ్ కూడా లేదు మాకు
ఏమో చూసేది ఎట్లుంటానో ఏం పాడో
ఆ
ఆ లాసెట్ కు అప్లై చేద్దామనుకున్నాను
ఉ
ఎట్టు కాలే అది ఏంది ఓటి
అప్లై చేసేది అన్ని ఏదో ఒకటి అప్లై చేసే ఏదోటి కోట్కో
చేద్దాం అనుకోండి ఇంగా ఎందుకో సెట్ కాలే వదిలేస్తి ఇంకా
మీ పెద్దక్క ఏం చేత్తాంది
కా కూడా స్టడీంగే
ఉ మా చెల్లికి పెళ్ళి అయిపోయింది
ఆ అయిపోయింది
ఉమ్
బానే ఉన్నారు
అనంతపూరేనా
ఆ ఎస్ అనంతపురే
ఉ ఇంకేమిటి
చెప్పాలండి మీరే
ఉ
మీరు ఇంటర్ ఏం చదివారు
ఇంటరా
ఆ
కామర్స్ ప్లస్ మ్యాచ్
ఆ
కామర్స్ ప్లస్ మ్యాథ్స్
కామర్స్ ప్లస్ మ్యాథ్స్ ఎక్కడా లేపాక్ష ఓకే ఓకే తిన్నారండి ఏం తిన్నారు
ఓలికా రసం, అన్నం, వడియాలు
ఉ ఫెస్టివల్ కదా టెంపుల్ కెళ్ళేదా
పోలేదు అట్లాంటి అలవాట్లేదు
అవునా ఓకే ఓకే అంటే ఏమన్నా పోటీలు పెడతారా మీ ఊర్లో
ఏం పోటీలు పెట్రు
అంటే ఫెస్టివల్ కదా
అట్లాంటివన్నీ ఏముండవు మాకు
ఆ మా ఊరి కాడ అయితే గేమ్స్ పెట్టి ఏదో వాచెస్
ఆగు ఆ మా ఓకే ఓకే ఆ అప్పుడు పెట్ ఏ మళ్ళ మా ఊర్లో కూడా టెంకాయలాట నేను చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం లేవు అవన్నీ మనం పెద్దగా అయ్యే కొద్ది ఏం లేవు
అవునా
ఉ
లేండి అంతా బాగున్నారు కదా
ఉమ్ బాగున్నారు ఆ